వారం అండి
నమస్కారం అండి ఏం చేస్తున్నారండి
ఏమీ లేదు అండి మధ్యాహ్నం భోజనం కోసం ఎదురు చూ తిన్నాము మీరేం చేస్తున్నారు
పొళ్ళు తొమేర అండి
లేదండీ తొమాలి అండి
తోమాలి కదండి ఈ ఉండడి మీరు ఇంకా మాకు మా తెలుగు
చాలా పనులు ఉన్నాయండి అన్నీ అన్నీ చేసేసరి ఈ సమయం అయినది అండి
అవునా అండి మాకు మా తెలుగు ఉపాధ్యాయులు గుర్తొస్తున్నారండి
మంచిదే కదండి వారిని గుర్తు చేసుకోండి
ఏమో అండి ఇక్కడ ఏమంటే ఉద్యోగాలకి ఇంగ్లీష్ రావాల ఆంగ్లం రావాలంటారండి అక్కడ చూ ఇప్పుడు మేము కొన్ని పనులు చేస్తున్నామండి దాంట్లో తెలుగు స్పష్టంగా రావాలంటున్నారండి ఏందండి ఇది మాకు సంబంధం లేనిదాంట్లో మేం దూరేవండి
అయ్యో బాధపడకండి అలా బాధపడితే ఎలా అండి ఏ పని ముందుకు సాగదండి మీకు వచ్చినంత మాత్రాన చదవండి చాలు
అవునా అండి మరి స్పష్టంగా ఒత్తులు గిత్తులు అన్నీ చూసుకోమని చెప్పారు కదండి
అలా చదవాలంటే మనం తెలుగు పండితులు అయ్యి ఉండాలండి లేకపోతే మంచి తెలుగు మీద పట్టు ఉన్న వారై ఉండాలండి
నాకు నోరు తీర్గట్లేదండి కొన్ని కొన్ని పదాలు అన్ని ఒక మంచిగా కొనసాగుతూ ఉంటాయి మధ్యలో నో తిరగడం లేదు దాన్ని మళ్ళా నీకు ఆపే దానిలో చూస్తే పర్లే అన్నట్టు అనిపిస్తది కానీ నేను మొత్తం మొత్తం ఎనిక్కి వచ్చి మళ్ళా మాట్లాడు
మీకు ఎంత కష్టము వచ్చిందండి మీ కష్టములకు మేము చాలా బాధపడుతున్నామండి
నోరు తిరగట్లేదండి మాకు
అర్థం అయితుందండి మీ బాధ నాకు
ఉమ్
మాకేమీ మాకే తడపడుతున్నా అండి
ఉమ్
తు తు తూ అని
మాకు తు తు తు అన్నాయండి
ఉ చాలా క్లిష్టమైన పదాలండి
మా నాన్నగారు ఇక్కడ ఉంటే ఆంగ్లం నేర్చుకుంటారని పంపి అండి మేము తెలుగు మాట్లాడుతున్నా
కనీసం మీరు తెలుగైనా నేర్చుకుంటున్నారు సంతోషించండి
ఉమ్ ఏందో అండి
ఉమ్
చెప్పండి
ఏంటండి పొద్దున తిన్నారా అండి
లేదండి నాకు రాత్రంతా ఏదో కళలండి
మరి మాకు ఫోన్ చేయాల్సింది కదా అండి మే మమీతో మాట్లాడుతూ పడుకునే వాళ్ళం కదండి
మేం చెప్పామండి మాట్లాడతామని ఎవరో ఆ పడుకో అన్నారండి
ఆ పడుకో అన్లేదండి మేము పనిలో ఉన్నాము
మేము చెప్పామండి మాకు నిద్ర రాలేదు మీరు చెయ్యడి మాకు ఎలాగో ఉన్ ఉంది అని చెప్పి మేము మా పరికరములో రాత్రి పెట్టామండి రామాయణం రామాయణము, మహాభారతము ఒకటి కాదన్ డి పోతానే ఏమో నేను వింటానే ఉన్నా కాని నిద్ర రాలేదండి
అయ్యో ఎంత కష్టం వచ్చిందండి
మళ్ళా కళ్ళు మూసుకునే ఉన్నానండి ఎట్ట ఇట్ట దొలుతానే ఉన్నానండి
అంటే మీరు నిద్రపోయారు కానీ నిద్రపోలేదు అంట అనమాట
అట్లు అసలు నిద్రపోలేదండి కళ్లు మూసుకొని దొల్లుతా ఉన్నాను అండి అంతే నిద్ర రాలేదు
ఉహు
మధ్యలో మీ తమ్ముడు వాళ్ళ తమ్ముడు ఆ రెండు రెండు పడుకుంటాం గదే రెండు పడకల మధ్యలో కాలు ఏసి ఒకరు పక్కకి తో చేస్తారండి
వారు బలే చమత్కారంగా ఉన్నారండి అలా ఎలా తోసారండి మీరు అడగ పొద్దున లేపే లేచాక అడగాల్సింది
వెళ్ళిపోయాడండి పొద్దున్న కొంచం కొంచం నిద్ర వచ్చినచో
నిద్రపోయారా
ఒక ఎనిమిది గంటలకు నిద్ర వచ్చిందండి ఎనిమిది వక్ ఎనిమి
ఏమిటండి ఏమైనది మీ గొంతుకకు ఏమైనా ప్రాబ్లము వచ్చినదా
ఏమ అండి అచ అది కాదండి మాకు అయ్యప్ప స్వామి చీటీ కట్టేటప్పుడు ఆ చీటీ డబ్బులు వచ్చాయండి
అవునా అండి
మా నాన్నగారు దాన్ని వి వాడితే కట్టలేము బ్యాంక్ క్లెడ్ బ్యాంక్ లో పెడతాము
ఉ
ఆ మళ్ళా దీపాళి కదా అప్పుడు ఇచ్చేద్దాం అంటున్నాడండి
మరి మంచిదే కదండి మరి అలా చేసుకోవడం ఎందుకన్ అది అలా వృధా చెయ్యకుండా ఏదో ఒకదానికి చేసుకోవాలి కదండి
ఆహా తన్ మా నా నేను ఏమంట అంటే మా పాఠశాల కళాశాలకి ఉ ఉ డ డబ్బులు చెల్లించాలి కదండి
అవునండి చెల్లి చాలు చెప్పారు గద అవునండి
చెల్లించను చెల్లించండి అనా అన్నామండి మా నాన్నగారు ఏమన్నారంటే మీకు ఇస్తాము మీరు మళ్ళా నాకు తిరిగి ఇవ్వండి రెండు నెల్ల తర్వాత అన్నారండి
మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి వారు అడగడం మీరు చెప్పడం లేకపోతే
ధన్యాలండీ
మీరైనా మరి ఎలా చెల్లిస్తారు కట్టాలి కదండి మరి
అవునండి మాకు ఉద్యోగం లేదు కదండి అందుకే మేం గమ్మున ఉన్నామండి
ఏంటో అండి మీ నాన్నగారు మాకు అర్ధమే అవ్వరు
హా అందికే వద్దు అంటే మొత్తం ఉమ్మట్ ఖర్చులుకి ఇస్తాను
హమ్
మొత్తం డబ్బులు మీ నీకు ఖర్చులకు ఇస్తాను మీర్ రు దాన్ని మళ్ళా తిరిగి రెండు నెలల తర్వాత ఇవ్వండి అన్నారని నేనన్నా
ఎక్కడ నుంచి తెచ్చిస్తారండి వారు అడగడం మీరు చెప్పడం కాకపోతేను
అందుకే నా నేను తెచ్చిలేవా నేను నాక వద్దు అని చెప్పానండి
మంచి పని చేశారండి
ఉమ్ మా నాన్నగారు కొంచం
మ్
ప పనిగా వెళ్లారండి ఆ పని అయినచో మేము మా ఖర్చులకు డబ్బులు అడిగెదము
మంచిగా అడగండి మీరు
అడుగుదాం అండి అడుగుతాం
వచ్చిన వెంటనే ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా పెట్టుకోండి అలా ఖర్చు పెట్టినచ్చో మీకు ఏం వస్తాదండి
అవునండి
మ్ అదే అండి మీరు మంచిగా పెట్టుకోండి ఎందుకండి అలా చేస్తారు
సరే అండి
మ్ ఇంకేంటండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి చెప్పాలి
మాది ఏమున్నదండి బాగా పళ్ళు శుభ్రము చేసుకోని తినడానికి వెళ్ళి వచ్చి జుట్
మేము గూడా పళ్ళు శుభ్రం చేసుకోని ఒక మాడిపండు అన్న తినాలండి లేనిచో ఈ నోట్లో కడుపులో ఏమి లేక స్పష్టంగా రావట్లేదు స్పష్టంగా రావట్లేదండి మాటలో
అదే అండి మేము వెళ్ళి భుజించాక వచ్చి తలకు నున్నగా నూనె పెట్టుకొని
మ్
ఒక రెండు గంటలు ఆగిన తరువాత తలస్నానము చేసేదమండి
మీరు మీ స్నేహితుడిని అడిగినట్టు గుర్తుండి మమ్ మాకు
వారు ఎ ఎన్నిసార్లు చెప్పాలండి వారికి ఎన్నిసార్లు చెప్పిన వారు పెట్టడం లేదండి
అంటే వారు కొంచెం పనిలో ఉన్నట్టున్నారు
లేదండి వారు పనులో ఏమిలేరు వారు అలా చేస్తున్నారండి అంతే
లేదండి పొద్దున్నుంచి ఖాళీ లేదండి లేసింది పదకొండు గంటలకి కదండి
వారేంటో వారి వారి పనులు ఏంటో మాకు అర్థమే కావడం లేదండి
ఏమో అండి అతడినికి రాత్రంతా నిద్ర రావట్లేదంటండి
ఏంటడోమ్ ఏం విశేషం చెప్పండి
అవు అండి పిచ్చి పిచ్చి కలలండి
జాగ్రత్తగా ఉండండి మీకు మేము ఎల్లప్పుడూ తోడుగా ఉంటాము
ఆ అవును ధన్యవాదాలండి
దేనికి అండి ధన్యవాదాలు అలా ఉండడం అలా ఉండడం మా కర్తవ్యం మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామండి అంతే మీరు దానికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదండి
చెప్పాలి కదండి కర్తమే అయిన పని చేసినచో బయట దేశాలలో ధన్యవాదాలు చెప్తారండి
మన దగ్గర ఎందుకండి మీరు మా ఇంటి మనిషి లాంటి ఇటి వారు మీ దగ్గర మేము ఆశిస్తాము
అది ఏంటో గాని విచిత్రం
ఏంటండి
మీ ఇంట్లో వాళ్ళు నన్ను మనిషి లెక్క చూస్తారా అండి
వారు గుడ్డి వారండి గుడ్డి వారికి లోకం అంతా కనిపి చ్చదు కదండి సో వారి గుడ్డి వారు వారిని పట్టించుకోకండి
మా కిందివా మాలు వస్త్రములు చినిగాయండి వాటిని మేము కుట్టించుకోవాలనుకుంటున్నాం
అంతే కదండి టైలర్ గారి దగ్గరికి వెళ్ళండి వారు కుట్టి విస్తారు
అవునా అండి సరే అండి మేము వారి దగ్గరికి వెళ్ళాలంటే మా స్నేహితురాలు రావాలాండి నాకు మా దగ్గర రూపాయి కూడా లేవండి
మీ స్నేహితురాలు దేనికండి ప్రతిది వారిని ఇబ్బంది పెడుతుంటారు
హు అంతేనండి ఇబ్బంది అనుకుంటారు కానీ వారు ఉండొచ్చు మా ధైర్యమని వారికి తెలిదు మాకు తల వెంట్రుకలు కత్తిరిచ్చారండి వారు వారు తీసుకుని వెళ్ళి కత్తిరిపిచ్చారు బాగుందండి సార్ నా మొహం ఏమి బాలేదండి
గొప్ప స్నేహితురాలే
అవునండి
నమ్మకండి అలాంటి స్నేహితుల్ని అస్సలు నమ్మకండి
దొంగ మొహం అండి వాళ్ళు
అదే అండి నమ్మకండి అస్సలు నమ్మకండి మంచివారు కాదు
మంచివారే కానీ కొన్ని కొన్ని ఉంటాయండి మండిస్తాయి
జాగ్రత్త అండి నీళ్లు పోసుకు
హ్ పోసుకుంటాం పోసుకుంటాం అండి చెప్పండి ఇంకేం విశేషాలు
ఏమీ లేదండి బ్రష్ చేసిన అన్నము తినవలను
సరే అండి మేము మేము విరమించుకుని మరీ కాల్ చేద్దాము బాయ్ అండి
ఓకే అండి బాయ్